చెెప్పు
ఏం చేస్తావ్ నువ్వు వొంకొని
ముడ్లే వేసుకుంటున్నా ఏం చేస్తుంటాను
ఆ ఆ
ఏం కూర
చెప్తిన
ఏం చెప్పావా అదేనా చేసేసావా
మధ్యాహ్నం చేసేసిన్లే
అదేనా అంటున్న
అదే చపాతి కూడా చేసేస్తే కూడ తినేసి కూడా పడిపోయినాడు
చరే
ఆ ముగ్గులు వేసుకుంటా ఉన్నా
మ్
ఆ హ
ఆమె ముద్దే పీడనికి కనా
ఆ
వ నిన్న ఎన్ని గంటలకు తొమ్మిది తొమ్మిది పైన పోయినా స్నానానికి నేను నిన్ను అడగలే స్నానం చేయచ్చు కదా నేను
హా
ఈ రోజు అడిగింది చేస్తా లేే అని చెప్పిన నడుమ నిదర పట్టేస్తుంది మళ్ళీ
హ మ్
మ్
వాస్తుందా
లేదు రేపు దీపమే పెట్టకూడదు అనుకుని ఉన్నా
ఎవడు ఎవడు ఒప్పుకో పనలే
దేవుడు సామాన్లులేందో కునే పని అయితే పెట్టబడలేదు అనుకొని ఉన్నా నేను
ఆ
ఆమె తోమింది ఆమె బొట్లు పెట్టింది
పొద్ద నేను కలిపి పెట్టుకోని ఉన్న పెనాయిలు కంఫర్ట్ అన్నీ యేసి
ఆ
పొట్టు తెస్తే నీసు వాసన వస్తుందని చెప్పి అడిగింది ఒ ఒకసారి నేను కలిపెట్టుకోని ఉన్న సాయంత్రం వచ్చేసరికి అంత పొయ్యేసుంది
సరే
హ్ పోసేసింది. గుడ్డు కొట్టేసేసి ఏమండి
గుడ్డు ఎందుకు కొట్టేసింది.
కురా ఆమ్లెట్
పోద్దునా ఇళ్ళు తుడిచెదిలే ఇంకా
నేనయితే తుడవనుమా
ఒకే
రేపు ప్రసాదాలు కూడా ఏం చేయను మామూలుగా దీపం పెట్టేస్తా అంతే
ఒకే అట్లా ఇష్టం ఉంటే చేసుకోండమ్మా
దానికి పెట్టాలయ్యితే లేను మామూలుగా లేసినట్టే లేస్తా ఆ పెట్టుకోపోతే అయితే పెడతాను పెట్టిందంటే పెట్టను
మాములుగా ప్రసాదాలు ఏం చేయరు అంటావా
పోయిన సార్ అయితే వడపప్పు పానకం ఒకటే అను కొని ఉంది. కానీ నాకు డేట్ వోచ్చెసింది. పోయిన సారీ పోయిన సారీ అసలు బెట్ ట్లా నేను ఈ సారీ నేనేం అనుకు అనుకోల ఆ ముంద అనేసి నేనేం అనుకోల
సరే అయితే
నువ్వేమేం చేస్తాన్నావవు.
నేనేం చేయలే నాకు డేట్ వచ్చేస్తది. నేను భయం భయంగా చేసుకుంటుండ
ముగ్గేస్త న్నవు గాదా ఆ
ముగ్గు ఏసుకుంట్రండా ఏసేసినా ముగ్గు రెండు రూంలోపన ఉంది. అటు గాడిగి
అసలు పండగలకి అంతా కూతురు కడుపి కూతురు కడు చేసోచ్చి ఇప్పుడు ఏడొచ్చి అన్ని కడుక్కొని మామిడకు కూడా తెచ్చి పెట్టుకున్నది.
మాకు మావిడకులు కూడా చాలవు విసారీ. ఏం చెయ్యాలా హ్
అండ్ మీ అల్లుడు సాయంత్రం నన్ను మీ మామ ఏప్పు నన్ను అడుగుతున్నాడు. చూడు మీ మామయ్యా ఎప్పుడు వోస్తాడు. నీకు దేలుసా అంట
హా
ఆయన వస్తే రేపు నెల ఇరవై పైన నెల చివరికు వోచ్చేస్తాడు. మేకంతా ఈడుంటాడు ఆయన
హ
అందుకేనా పోయిన సార్ కూడా ఆగస్టు లో వోచ్చి కదా ఆగిపోయింది. ఆయన పెళ్ళప్పుడ
ఆహా
ఇంకేం చెప్పాడు పోన్ ఇంకా తక్కువేనా ఆయన రావడం మొన్న అన్ని రోజులున్నాడు. గాదా అని చెప్పాడు మీ అల్లుడు
ఆ
కానీ ఆయన పండుగలకు వోచ్చడు పండుగలకి వోచ్చ మళ్ళ మూడు నెలలకుకి వచ్చినడు.
ఆ
చెప్ప ఆయన రేపు నెల ఇరవై పైన నిలిచే వరకు వోచ్చేస్తాడు. మేకంతా ఆయన ఉంటాడు సో పిలవల్లో
మ్మ్
అని చెప్పా ఆ తర్వాత చెప్తున్నారు కటన్లు అయన్ని ఉతికేసింది. తలకి కలర్ పెట్టుకొని ఉంది
మ్మ్
అవును
అవునా అవును
నేన్ చేస్తా నిద్రపోయాడ నీ కొడుకు
వాడు వాడు దొంగ ముగ్గేసుకుంటుంటావా ప్పగా నాకు నిదర వచ్చేస్తుంది డామ్ డీమ్ అన్నాడు
ఓడు కేంపనంట
చపాతి ఆయనేం మిట్ట మధ్యానం దాకా ఆడుకొని రావచ్చు
ఆహా ఆ
ఆ సార్ నిద్ర బోరా నాకేమి డాడి అ అడిగాడంటే ఊరు ఊరంత తిరిగి ఎనిమిది, పదికి వచ్చాడయ్యా నేను ఏం చేసేది. నేను పని చేసుకుంటున్నానని చెప్తాన అన్న దెబ్బతో కూడా గమ్మనున్నాడు తినేసి పడుకో పడుకున్నాడు
చేసి ఇచ్చాను తినేసి కూడా పడుకొని ఉన్నాడు
మ్మ్
సరే అయి
నాంటీ పాడును కైపును ఆంటీ లేకున్నా మ్మ్ పెద్దడు గడిచిపోతే చాలు దేవుడు పెట్టేసానంటే లెక్కలే నాకు
రాదులే
వునా
మ్మ్
సరే అయితే
మ్మ్ మ్మ్ మ్మ్ తిరగబడి చేత్తా ఉంది అ ఇచ్చేసింది డబ్బులు అన్ని
స్రవంతి
తిరగబడేస్తా ఉంది ముగ్గు
మల్లా ఆ పిల్లా చూడు అత్తమ్ము ఉండే కడికి ఎయిలేదు అనుకోదా ఆ పిల్ల
ఏంది అత్తమ్మ ఉండేసరికి ఏంలేదు అమ్మ, నేను మొన్న తిరుపతి పోయినప్పుడు కూడా రోజూ ఏమి వేయడం లేదమ్మా
మ్మ్
ఆ ఉగాది రోజేసాను ఆ కడిగేసి మామూలు ముగ్గేయేసి అంతే మా దాని జోలికే పోలే నేను
మాములుగా ఇప్పుడే పండగా పూట ఎయ్యలేదు అనుకుంటలేదా అని అంటున్నా
అనుకోదు ఆ ఇప్పుడువునింద నాకు ఆ వేసేస్తారు కదా సైడ్ వేస్తాం చూడు అయ్యేడానికి ఆపిల్లి వస్తుంది తొందరగా అయిపోయి రంగు కూడా పోయడానికి వస్తంది తే ఉంటే రాదు
ఆహా
సరే ఆమె ఏమన్నా వస్తాదా అంటే ఆమె రాదు నాకు ముందలే ఆ సైడ్ నొప్పులు పుడుతున్నాయి నేను
ఆమ్
పోయి రెండు పాకెట్ బాదం పాలు రెండు ప్యాకెట్లు బాదం ఖిరూ తెచ్చినాడు
దేనికన్నా
తెచ్చాడా ఇంకొక టీమ్ అని చెప్పి
హ
ఆ పోయింది సార్ బాదంపలు పెట్ల నేను నీక బాదం పల్ బ ఇడం లేదు అనేసి
అ చెప్పి నా బాదం పాల పడ్డం లేదంటా అను పోయినసారి అట్ట అయితే తలగ పోసుకొని నిందో సాయంత్రంగా అట్టే ఇప్పుడు పోసుకొని ఉంది ఇప్పుడు ఇస్తే ఇప్పుడు తాగుతుంది లేక పోతే రేపు మధ్యా్యం అంత తెలీదు
హ
అ చెప్పా బాదం పాలు పడ్డం లేదంటా మోషన్స్ అవుతున్నాయి అంటానని మీీకెవరు చెప్పారు అన్నారు అది మామాయ చెపుతుంటే విన్నాను అని చెప్పిన సరే వదిలే అన్నాడు బాద కిమి అల్లుడు తగడు బాద పాలు నేను తాగ ఇంకా రెండు ఉన్నాయి అడిగా మళ్ళీ
ఆ
అడితే ఫ్రిడ్జ్ లో పెట్టు తాగానిపిస్తే తాగుతున్నాం లేదంటే తాగేద్దామనిన్నాడు
చెప్పు చెప్పుంత ఎడదగుతుది
అబ్బా అదే నీకు తెలిసింది
ఉ
అంకిష్టమైన వస్తువు అది చెబ్బల్ల రమాఫలంమయిైనట్టు అవుతుంది అది కూడా
అ అ
హ
ఆ
మరి బాదం పాలపోయినప్పుడు తెచ్చిచ్చేసిన డబ్బులు అక్కడ ఫోన్ చేసి
హ
వాళ్ళ అన్నగ అనుకున్నా వాళ్ళ అన్న కి కాదంట
ఆ
వాళ్ళ నాలుగు కూతురుకి బాలన్స్ అయిపోతుందంట.
ఊ
ఉన్న పెదనాన్న మస్త్ పెట్టుకున్నారని దానికే పచ్చిందంట
ఉహ
నేను చెప్పా మేము మీ మామిన్నప్పుడు తీసుకొచ్చి ఈ బాక్స్లవంతి నేను మీ మామిలు తెలియకుండా ఇస్తాను. సి అట్టా మేలోడట్ట పో తెంగానే వచ్చి ఫోన్ చేసి ఇచ్చింది.
అయితే
హ
ఊ
ఆరు వేల మూడు వందలు చిల్లర ఇప్పుడు ఈ మూడు వందలు ఎట్ల వెయాలో అర్ధం కాలా ఫోన్ లో. చేతిలో ఉంటే ఖర్చు అయిపోత తవిగానం
ఉ తెలగా కడపుచ్చీ నవాల్
ఓల నాకాడి చేపించుకోకుండాంటే చాలు
ఆ హు
నేను వచ్చి మీ అల్లుడి కాడ వచ్చి చేపిస్తా. పాలగగోడ
సైయిపోంట జూడు
అవ్వల ఎనిమిది నిమిషాలే అయ్యంది.
నాకు కూడా దాంట్లో డబ్బులు
ఓమా దీంట్లో డబ్బులు నీకే ఆడమా
అమ నేం మాట్లాడిందాం నాకు వస్తులా
అసలు ఎంత పడుతుంది జ్యూస్ అవికి ఆరు వందలే పడ్డాదంట.
పదిహేను వందలు అంటివ
రె వల్దగ పడు
ఆ అవుడా కొడ్కి ఎక్కిచ్చకోరా రెండు వేలు బర్తదంటే ఎక్కిచ్చకోకుంట. ఇప్పుడు ఎక్కించుకుంటాడంట
అందరికీ ఈరోజు రాత్రి పన్నెండు గంటలకు అయిపోద్దది.
ఎక్కించుకునేది.
ఆహా మాట్లాడేది కూడా పన్నెండు గంటలకు క్లోజ్ చేేస్తాడుంటాడు
తర్వాత
తర్వాత ఇంక రేపు సంవత్సరం మధ్యలో ఏమో వదులుతాడేమో తెలియదు. అందరికి పద్దెనిమిది వందలు చిల్లరా అటు పడ్డ అది వెయ్యి రూపాయలు పై మాటే పడి ఉంది.
నీ పడతాయినే
నాకు ఇంకా కంప్లీట్ చేయలే కదా ఇంకా రెండున్నాయి. ఇప్పుడు నీతో మాట్లాడేదా ఒకటి ఇంకా రెండు ఉన్నాయి.
క్లోజ్ చేసేస్తా తాడు అంటివ
ఆ ఇంక శ్రవంతి కి మూడు చెయ్యాలి నేను మూడు ఆహా రెండు చెయ్యాలా ఆ రెండు పిల్లలు చేసేసానంటే అయిపోద్ది కానీ పిలతం ఇడబెట్టుకొని ఇపులతో మాట్లాడితే మీ అల్లుడికి డౌట్ వస్తాది
ఆ
హ
ఏం కాదులే మాట్లాడేసి
నేను రెండు చేసి సబ్మిట్ చేసానంటే వాడు ఎంత వేస్తాడు అంత వేస్తాడు
సరే మాట్లాడేసి రా ఉ సరే
ఓడి ఎక్కించుకోమనలేదు మమ్మీ చెయాలనుకున్నాడయితే సునీతకి ఇంగ్లీష్ క్లోజ దాన్ని నాకు చేసి మాట్లాడు టౌనున్నా వచ్చేసు సరే టైం అయింది
లేదంటే ఉంటే ఆయన చేసి దీంట్లోనే సరిపోదా
నీకు అయిపోయిందా ఐదు అయిపోయిందా నీకు
ఏేముో
స చూస్తాలే సరే అయితే